హలో
హలో వినిపిస్తున్నా ఆ విని స్తుందండి
హ్మ్ మీకు ఇప్పుడ్ హలో
ఆ చెప్పండి
ఇప్పుడు సమ్మర్ కదా ఏ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయండి ఎటన్న ఎళ్తారా
లేదండి ఇంట్లోనే ఉంటాం సమ్మర్ లో ఎండలకు నాక్ అసలు పడదు.
అవునా చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసేటోల్లు సమ్మర్ అంటే
సమ్మార్లో ఇక్కడ మా గల్లీలో ఉన్న పిల్లలతో చిన్నప్పుడు ఆడుకునేదాన్ని గ్రౌండ్ డ్ కి వెల్లేదాన్ని
ఉమ్
గె ఎక్ క్కువ గేమ్స్ ఆడుకునే దాన్ని ఇంట్లో పేరెంట్స్ తో క్యారంబోర్డ్ గానీ చెస్ గాని బోర్డు గేమ్స్ ఆడుకునేదాన్ని
ఆ మిమెంట్లో క్యారంస్ ఎక్కువ ఆడేటోల్లం
కాని ఇప్ ఇప్పుడు పెద్దగా ఏం చేయ్యట్ లే ఏమ్ ఆడుక్
ఇప్పుడు అందరు ఫోన్ ఫోన్లు అప్పుడు ఎక్కువ ఫోన్లు లేదు కాబట్టి అన్ని గేమ్స్
ఇప్పుడు మొత్తం ఫోన్ తోనే టైం అంతా గడిచిపోతుంది.
అవును
ఉహ్మ్
అప్పుడు ఒక టీవీ ఉన్నా గాని బయట పిల్లతోటే ఆడుకునేటోల్లం. అంతా
ఉహ్మ్
అప్పుడు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉండేది. ఇప్పడికంటే. ఇప్పుడు ఇల్లు అంతే
స్కూల్లో అంటే ప్రతి ఇయర్ సమ్మర్ హాల్డేస్ వచ్చేవి
ఉహ్
కాలేజ్ లో హాలిడేస్ ఉండవు ఏముండవు
అవును స్కూల్ అంటే కంపల్సరిీగా వన్ మాండ్ మంత్ ఉంటుంది కాబట్టి. అప్పుడు పిల్లలుందరూ ఉంటారు ఆడుకోవచ్చు.
ఉహ్మ్
అప్పుడు ఎక్కువ ఈవి కూలర్లు, ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఎక్కువ ఉండకపోతుంద్. మంచిగా ఒక చెట్టు కింద అందరు కలిసి కు
ఆహ్ ఇంకిప్పుడు కూలర్స్ ఎక్కడదండి ఏసి సీల్ పెట్టుకుంటున్నారు అందరూ.
ఆహ్
వో
ఏసిలే ఆ పోన్లతో ఆడుకోడం అవును.
మీకు ఏ కాలం అంటే ఇష్టం ఆహ్ వేసవికాలం, చలికాలం. ఆహ్
అఫ్ కోర్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సమ్మర్
సమ్మర్
ఉహ్ మ్యాంగోస్ తింటారా.
నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం.
ఏమంతే
ఇంకా చిన్నప్పుడు అయితే ఆహా చెట్ల అయితే మా ఇంట్లో ఏం లేవు మ్యాంగో ట్రీస్ ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి కదా ఓ పె పెట్టుకోలేదు మేము సమ్మర్ హాలిడేస్ అ అయిే మా అమ్మమ్మ వాళ్ళింటికి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని
ఆ
చాలా టైం పాస్ అయ్యేది
అవును సమ్మర్ అంతనే అమ్మకోవాలింది
హ
మేము కూడా వెళ్ళే వాళ్ళం అక్కడ మా అమ్మమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్టు ఉండేది
మాకున్నాయి కొబ్బరి బోండాం చెట్లు
అవునా సంమ్బర్ అద వో ఇంకా ముంజకాయలు తింటారా మీకు తెలుసా మీకు
ఆ తెలుసు తింటాను బాగుంటాయి
ఉ
తాటికల్లుు కూడా తాగుతాం మేము
అవునా
ఉ
మేము ఎప్పుడు తాగలేదు
బాగుంటది
ఆ కానీ ముందకాయలుయితే తింటాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొస్తాం మా అమ్మాయి వాళ్ళు బాగా తినేట వాళ్ళం చిన్నప్పుడు ఇంక
ఆహా
ఎప్పుడు తినడానికి కూడా దొరకట్లేదు ప్పుడు బా తినేటోళ్లం
ఇంకా ఇవి కూడా ఎండాకాలంలో వస్తాయి ఈతకాయలు
ఆ ఇయితకాయలు బాగుంటు టేస్ట్ ఆ తెలుసు తినేటోళ్లం చిన్నప్పుడు తీయగా ఉంటాయి
ఇప్పుడు కూడా తింటా ఆ
ఆ ఇప్పుడు మాకు తక్కువ దొరకట్లేదు ముంజకాయలు దొరకట్లేదు ఇతకాయలు దొరకట్లేదు
ఏండా ఈ ఎండాకాలం వస్తే వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది నువ్వుకే తూపేస్తా ఉంటది
అవును డిహైడ్రేషన్ కాకుండా తాగాలి వాటర్ క్కడ గడి కొబ్బరి బొండం దాగాలి
క్రీమ్ అయితే ఇంగ కౌంట్లెస్
ఇష్టమ్ మీకు
ఆ బాక్స్ బాక్స్ తెచ్చుకుంటు మేమైతే ఇంటికి
ఆ మేము కూడా తెచ్చుకుంటాం బాక్స్ ని తెచ్చుకొని ఎప్పుడన్నా చేశార ట్రై చేశార ఇంట్లో ఐస్ క్రీమ్
ఆ ఒక్కసారి చేసాము ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటుంది పౌడర్ ఫ్రి వాట్ వాటర్ లో కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అవుతది బట్ అంత టేస్ట్ ఏమి ఉండదు ఇంట్లో చేసుకునేది
అదే నేను కూడా ఏదో ఒకసారి యూట్యూబ్ లో చూసి టూ ఇయర్స్ బ్యాక్ ఆ కరోన టుడు యూట్యూబ్ లో ఎసి
ఆహా ఆ టేస్ట్ అంతగ అనిపియ్యదు
అది ఇప్పుడు క్రీమ్ ఇంక ఏ
ఉమ్ క్రీమ్ క్రీమ్లా అయితే ఉండదు ఆ స్
అట్ల మనక్ రాదు
హుమ్
మిల్క్ తోటి కూడా చేస్తారు కానీ ఫ్రూట్ సలాడ్ చేసుకుంటరా మేము చేసుకుంటాము
తోచనే మిక్సి జ్యూస్ కూడ చేసుకుంటం హిందూస్
ఆ మ్యాంగోస్ తినడం ఇష్టపడతరా జ్యూసా మ్యాంగోస్ మ్యాంగోస్ తినడం ఇష్టపడతరా జ్యూసా
రెండు తింటము జూస్ తాగుతాం
హూ
ఇంక ఎండ కాలంలో ఏమేమ్ చేస్తూ ఉంటారు మీరు
ఎండాకాలం ఇంట్లో పిల్లలు మా ఇంటి దగ్గర ఉంటరు వాళ్ళు క్యారంమ్ ఆడతారు ఈవినింగ్ అయితే షటిల్ షటిల్ ఆడతాం తర్వతా ఇంకా ఈ మ్యాంగోస్ ఎక్కువ తింటం వాటర్ మిలన్ తీసుకుంటాం ఇష్టంగా ఇంకా అదేంటది అదిేంటారు కదా తర్బుజా ఆ జ్యూస్ కూడా నేసుకుంటారు బాగుంటాయి టేస్ట్ మీతాగుతరా జ్యూస్
మేమైతే వాటర్ మెలన్ తిన్న తర్వాత సీడ్స్, మా పెరట్లో వేస్తే అవే మొలుస్తయ్.
ఎప్పుడన్నా వాటర్ మిలన్
ఆ కాసాయి
అవునా
మ్మీ వాటికి ఎరువులు ఎయ్యలేదు ఏమియ్యలేదు వాటంతటవే పా కిందనే గ్రౌండ్ కే పాకేసి అవ్ వే కాసిన్నాయ్ కూడా
అవునా
హ్మ్ చాలా స్వీట్గా ఉండయ్
మీకు తోట అంటే పెంచడం అంటే ఇష్టం అనుకుంటా
ఆ ఇష్టమే
ఏట్లు
హ్మ్మ్ మీరు సమ్మర్ లో బయట తిరుగుతారా లేక ఇంట్లోనే ఉంటారా, ఎండలకు భయపడి
అబ్బో ఎండలకి ఎటెళ్ళం ఇంట్లోనే ఉంటం ఎండక్ ఖిల బాగా రాసిన్
ఆహ్
తినాలి వెళ్తే ఒక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రా ఆ ఎటుళ్ళు
మీరు ఎక్కువగా ఏం ఫ్రూట్స్ తింటారు ఎండాకాలంలో
మ్యాంగో ఆ ఇంకా ఆ వాటర్ మిలన్
హ్మ్ హు
ఇవి రెండు ఎక్కువ అవి మన కొబ్బరి బొండా లాగ్తం
ఓ కుల్ఫీ లస్
లేదు అదే
ఓ
ఇంకా ఐస్ క్రీమ్ సెట్
ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగుతారా లేకపోతే, కుండల్ కుండలు పెట్టుకొని, వాటర్ తాగుతారా
ఫ్రిజలోనే తాగుతా
ఓ
ఇప్పుడు కూడ అంతక్ముందు కుండ ఇప్పుడు లే ఇంకా ట్రై చేయాలి ఈసారి మీరు
మేము కుండలోనే తాగుతాం ఫ్రిడ్జ్ లో పెట్టుకోము.
హుహ్
ఏమంటారు గొంతు కరాబ్ అవుతది ఫ్రిడ్జ్ లోని వా
హ్ నేను ఎక్కువ ఫ్రీఫర్ బాగా బాగా వేడిన్నప్పుడే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగిన తర్వాత ఇంకా ఎక్కువ దాహం ఏస్తది.
ఓ సరే అండి.
ఓకే